ఆ చెంబత్ర్రిష
ఏతునుమే
ఏం చేయట్లే కాదిన ఉన్నా
హ్మ్
నువ్వేం జేత్తన్నావ్
ఏం కూరా
ఎవరు చేశారు
అత్తయ్య
నీకు వచ్చే చేట
నాకొచ్చు చారంటే ఫ్రై లొచ్చు
ఉమ్ హు ఫ్రై ఎట్ట జేయాలి చెప్పు ఆలు ప్రై
ఉమ్ ఆలూ ఫ్రై యా
హుమ్
టు ఒక కళాయ్ అన్న ఒక చెట్ ఏదోటి తీసుకోవాలి
ఆ
అందులో నూనె బొయ్యాలి
హుమ్
నూనె బోసి ఆవాలు వేసి ఎండు మిరక్కాయలు ఇంకొం టయ్ గా దినుసులు
ఆ
ఆలుగడ్లు కట్ చేత్తరప్ప ఖట్ చేస్ నే అయే చెప్తా ఆగుతవా, ఆలుగడ్లు కట్ చేయాలి, ఉల్లిగడ్డ కట్ చేయాలి, పచ్చిమిరక్కాయ్ కట్ చేయాలి. హుమ్ వేసిన తర్వాతి దినుసులు వేసిన తర్వాతికి ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం మా తర్వాతికి పచ్చిమిరక్కాయలు వేసుకొని మగ్గించుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసు కోవాలి మగ్గిన తర్వాత ముక్కలు వేసి మూత పెట్టుకొని వాటిని ఇంగఅట్లే లో ఫ్లేమ్ లో ఉడికించాలి మగ్గించాలి. అవి మగ్గిన తర్వాతకి కొంచెం ఉప్పువేసి కారం వేసి
ఫస్ట్ కారం ఎత్ర ఉప్పు ఎత్ర కూర్లా
కూరలో కొంతమంది ఏమో ఉప్పు ఏత్తరు ఉడకటానికి ముక్కు ఉడకటానికి కొంతమంది ఏమో కారం వేత్తరు
ఫ్రైలో ఉప్పు వేత్తే ఉడకదనుకుంటా మెత్తబడతయి ము
ఆ ఓకే
అందుబట్టి కొంతమంది ఫస్ట్ ఉప్పు వేసి తర్వాత కారం వేత్తరు
ఆ అంతే కొంత కొంతమంది అట్లా చేస్తారు కొంతమంది నేనైతే ఎక్కువ ఉప్పే యేత్త
అంటే ఫస్ట్ మగ్గడానికి కొంచెం వేత్తర్లే గాని కూరకి సరిపోయేంత ఉప్పు వేయరుగా ఆ
ట్ గేసి నెక్స్ట్ కారం వేసి ఇక తర్వాతకి మళ్ మళ్ళీ కొంచెం ఉప్పేయాలి ఇందాక వేసిన దానికి చూసుకొని వేసుకోవాలి ఇంక అంతా మగ్గిన తర్వాత కి మసాలా వేసి కొత్తిమీర ఏత్తే అయిపోయినట్లే
మ్మ్
నువ్ చేసినావా ఏమైనా
ఆ నేను చికెన్ చికెన్ ఫ్రై చేత్తా
చిక్ కన్ ఫ్రై ఆ చెప్పు సారీ
చికెన్ ఫ్రైడ్ చేయ్యాలంటే చికెన్ తీసుకచ్చుకున్న తర్వాత దాన్ని కడిగి ని నీట్గా కడినా ఇకా గన్నె పెట్టి కొం చ నూనేసి దాంట్లో ఆ చికెన్ ముక్కలన్ని ఎయ్యాలి
హ్మ్
ఏసినాక కొంచెం లైట్ గట్టిగా ఉప్పు పసపేసి మూత పెట్టాలి అంటే చికెన్ లోంచి నీళ్లోత్తయిగా
ఆఆ
చికెన్ లోంచి నీళ్లు వచ్చినాక అవి కొంచెం ఉడికిద్గా
ఆ
ఉడికిన తర్వాత దాన్ని తీసి కొంతసల్లారనా కా నూనె పోసి కళయిలో ఫ్రై చేసుకోవాలి ఫ్లెడ్గా మంచిగ ఫ్రై చేసుకొని
ఎవరు నేర్పించారు నీకు నువ్వే నేర్చుకున్నావా అ
ది యూట్యూబ్ లో చూసి నా సొంతంగా కాదు కారం ఉప్పు ఏసుకున్న తర్వా త
మ్మ్
మగ్గింది మంచిగా ఎర్రగా అయి తర్వాత కారం ఉప్పేసి ఎల్లిపాయలు దంచి ఏసుకొని మసాలా ఏసుకోవాలి అంతే అల్లం పేస్ట్ ఏయాలి ఆయిల్ లో అంటే కారం ఉప్పు చికెన్ మొక్కల్లో వేయకుండా చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటది గా ఆ ఫస్ట్ నూనెలో అల్లం పేస్ట్ ఏసి మంచిగ మగ్గినాక
ఎన్నిచే ఆ
ఏసినాక తిప్పతే లైట్ చల్లారిన తర్వాత నిమ్మకాయ్ పిండుకోవాలి బాగుండుద్ది
ఆ
కొత్తిమీర వేసుకోకూడదు అంటే
నేను చికెన్ కర్రీ ట్రై చేసిన గానీ ఫ్రై
ఆ
గ్రేవీ లెక్క ట్రై చేసినా మరి ఫ్రై చేయలే
ఆ మటన్ కర్రీ వచ్చా
అవచ్చు
ఎప్పుడు చేసినా
ఇక్కడ కిష్టాపుర లో ఉన్నప్పుడు చేసి నేను
ఆహా అది ఇంతలేగాని తప్పతే అది కొంచెం ఎక్కువ ఉడకాలి కుక్కరిలో వయ్యాలి
అంతే అవును అదే వాటర్ కూడా ము ముక్క ముడిగిందనుక పోయాలి
ఆ
ఉ
ఎనివేరు ఇట్లు రావాల ఉడకాలంటే
ఆ అది గట్టిది అంటారు కదా అయితే ఒక ఐద అయితే సరిపోతుంది
పప్పు ఉడకడానికి విజిల్ రావాలి
పప్పు పప్పు కూడా అంత నాలుగు మూడు వచ్చినా సరిపోతది హ
దొండకాయ పచ్చిది ముక్కలు చేసింది అ
అవునా
అ
ఏట్ల మిస్స్ లోన
రోట్లో రోట్ ఇట్లోనే ఆ మామ్మూలు రోట్లు వేసి దంచింది దొండకాయలు ఆడికొని జ్యోతి ఇట్టి దగ్గర తీసుకొని దంచి ఇంటి చేసుకొచ్చి తాలింపు పెట్టింది అ
హా
వచ్చా దొండకాయ పచ్చడి ముక్కలు
అంతగా పర్ఫెక్ట్ అంట
అంటే లెదు
అంటే చెప్పునా నేను ఏందన్ టే పచ్చిమిరకాయలు అండ్ ఉప్పు ఆ ఈ మిక్సీలోసి దోసకాయ ముక్ కోసుకోని వాటిని మిక్సీ పట్టుకోవాలో నాకు తెల్ సి మాములు అంటే మిక్స్ పట్టక వోయిన రోట్లు వేసి ఆనంగఈనంగా
ఆ దోసకాయ కాదు దొండకాయ్ దొండకాయ్
ఇ దొండకాయ
ఆ అంతే అది కొంచెం రోడ్లో దంచుకునేటప్పుడు ఆ కచ్చా పచ్చ గా దంచుకు కాని
నాక్ చెయ్
ఆ దంచినాక కొంచెం పస్ ఉప్పుూ ఉప్పు అంటె పచ్చి మెరపకయలేతాం కాబట్టి కారమేయ స్త తలేద పసుపు ఉప్పు కొంచమ్ చింతపండు ఎల్లిపాయలు వేసి దంచిన తర్వాత
తిని పె
ఇంకొంచెం కరివే పాకు ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి
తాలింపు పెట్టుకుంటాం అంతె
ఇంట్లో అయించవంటది ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి పచ్చళ్ళ తాలింపు కావాలంటే ఆ ఆయిల్ కూడ ఎక్కువ వేసుకోవాలి పచ్చడి తాలింపు మంచిగ వండాలంటె
ఆ
ఉమ్ మామిడికాయ పచ్చడి పెట్ కుంటారా ఈ సంవత్సరం
ఆ పెట్టినమ్
పెట్టారా ఆహ బెట్లే అంటె పెట్టినాం కానీ కొంచెం పాడైందని మంచిగ బెట్లే అనుకుంటా అయ్ ఏదో అయిన్ది మంది బూజు లాగా వచ్చింది
ఆ
జాడిలోనె పెడతారనె పచ్చడి
మేము జాడీలొ పెట్టట్లే అంత ముందు పెట్టారు కాని జాడీలలో ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అన్నీ ఇక ప్లాస్టిక్ డబ్బాలలో పెరుగు డబ్బాలు ఇవన్నిఎ గా
ఆ పెరుగు బకీటా
ఆ ఆంధ్రలో ఏసి పెడతన్నారు
జాడీలోనె బావుండిద్డి గానీ
ఆ ఇప్పుడు వాడట్లే అయి ఉన్నా కూడా వాటిలల్లో పెట్టట్లే
టానికే బట్టిది టైమ్ తడి లేకుండ చూస్ కునిలలో అయినా ఉంటే మళ్ల ఏంటనె పాడైద్ది ఆ పచ్చడి
అవును
మాడికాయ పచ్చడ్ని మళ్ళీ మావిడికాయ పచ్చడ్ని స్నానం చేయకుండా పట్టుకోకూడదు అం సరేగా
నా ఆ
పట్కోకూడదంట మనకి మంత్ వచ్చినా ఐదు రోజుల తరువాత తల స్నానం చేసాక మామిడికాయ పచ్చడి జోలికి పోవలె లేకపోతే అం ట స్నానం చేయకుండా పట్టుకుంటే తొండరగా పాడేద్ంట పచ్చ
అట్ల కూడా ఉంటందా
ఆ అంటే నాక తెలీదు ఈ మధ్యన రీల్స్‌లో చూస్తున్నా పచ్చళ్లు పాడేతున్నాయి అంటే అన్ని పచ్చళ్ళ కాదు మాడికాయ పచ్చడి
అదొకటి స్పెషల్
ఉమ్ ఎడాకాలం స్పెష్యల్ చట్నీ
ఉమ్ ఉ
ఉమ్ పచ్చడి అంతా కలిపి పెట్టిన తర్వాత గిన్నెలో అన్నం కల్
బావుంటది అంటే మరింత కలుపుకొని వా ఫ్యామిలీ కూర్చొనిన్న అట్లే ఉంటది ఇంథాక్ ముందు అక్కడ తినకపోయేదిలేగాని ఆ అమ్మవారి ఇంటికాడ ఎందుకంటే మీ ముగ్గురిరే క అట్లాంటి చేయకపోదు గానీ ఇకడికి మేమ అరం పంగా నే తింటాం
బావుండిది ఓ మొద వెళ్తే అబ్బా ప్లేట్ లో పెట్టితే బాగా అన్నతా బావుంటది
అవును
చాలా బావుంటది అ పాచ్చడి అ అ
ఆ చెంచాలు తడి చెంచాలు బెట్టినా కూడా అది ఖరాబ్బయితాదంట
ఆ పచ్చెళ్ళ తడితెంచే అల్వాటు గూడ ఉంది ఎప్పుడు చెంచాతో పెట్టినా ఆ చెంచా ఊడ్స్కొని తీసుకోవాలి అప్పుడే అది మంచిగుంటది యే మాడిక పచ్చడేకాదు ఏ పచ్చ చెడైన అంతేగా తడి చెంచాలు పెట్టకూడదుగా
హ్మ
ఇంకేవన్న పచ్చడ్లు పెట్టవా గోంగో
ఇంకా ఏం బెట్టలేదు మార్నింగ్ ఈ మధ్యలో ఉసిరి కాయ పచ్చడి బెట్నాం అదే వత్తాంది ఇప్దాకా
ది ఉసిరికాయ పచ్చడి అంటే కొంచెం అందరు పెట్టడం రాదు పచ్చళ్ళు కొంతమంది మంచిగా బెడతారు అందరు పెడితే కొంతమంది పెడితే కారం కారం లేప్తు ఉప్పు ఉప్పుగా అట్టా ఉంటాయ్
కుదరదయ్ అంటే అమ్మమ్మ వాళ్ళకి వీళ్ళకయితే తెల్తది మళ్ళీ ప్ ఇప్పుడు నేర్చుకున్న అమ్మోల్లకి, ఇంక మన లాంటోళ్ళయితే అసలు పెట్టలేము కూడా
మనలాం టోలైతే
వోవెల్ పెట్టాలనుకున్న ఇగ వాళ్ళు వీళ్ళు
ఉమ్
ఉమ్ అత్తయ్య ఈసారి కొంచెం ఆవ పిండేసింది
ఆ అయినా పెద్ద ప్రాస్ సెస్ మామిడికయ్ పచ్చడంటే కడిగి తుడ్సి నీళ్ళల్లో నాన బె టి కోసేపు మొక్కల్‌ కోసి
ఆ మళ్ళి వాటిని దుడిచి వాటిని ఎండబెట్టి
ఆ మంచి చెయ్యి అది అప్పుడైతే అది ఎక్కువ రోజులు ఉంటది ఏ గింత మిస్టేక్ అయినా పచ్చడంతా ఆగమైది
నా అత్త ఎప్పుడు చేయలే ఈసారి కొంచెం వెరైటీగా చేసింది ఆవాల్ పిండేసింది
నార్మల్గా అయితే నార్మల్ ఉప్పు యేయరుగా అది మెత్ త్ ఉండేదే ఎత్తరు కదా పచ్ చిరుప్పు
ఆ పచ్ చుడుప్పు ఎత్తరవును
అంటే మనం రోజు తినేయేగా ఉన్న బాగా మెత్తగుండు ఆ చనగ నూనె అదైతే ఎక్కువ టేస్ట్ ఉంటుంది చనగ నూనె తిన మామిడికాయ్ పచ్చడిలా
ఆ
అది రెడ్గా కనబడితే కొత్త పచడి అయితేనే మంచిగా తినబుద్దైది ఉ నాలుగు రోజులు ఆగితే తనబుద్ధికాదు
కా త్రీ మ్యాంగో కారం వేస్తారు
ఆ ఒక ప్యాకెట్ వేసుకుంటా అంటే ఒక ప్యాకెట్ కూడా అవసరంలే గ్లాస్ వేసుకున్న రెడ్ కనపడతాది పచ్చిడి చికెన్ ఫ్రైలా కూడా ఆ అదే వేస్తారు యాడన్నా భోజనం లోకి
అత్తయ్య అవును అత్తయ్య కూడా నిన్నా అంతే చేసింది మంచిగా బాగుంది చూడటానికి ఎక్కడో ఇట్లా ఫంక్షన్లు క అడుగేసినట్టే కనపడది కూర
ఉ బాగుంటది
ఉ కానీ తినకూడదు అంట ఆది ఎక్కువ అకారం ఇంట్లో చేసుకొని పట్టించుకున్నాయి వేరు
అయి వేరు అందుకే అంత రెడ్ వచ్చిది లేపోతే ఈ మిరపకాయలు అంత రెడ్ ఉండవ్
అవును
అ ఎంత వాస అందులో ఒకటి దాని వాటర్ లో కలిప అంత రెడ్గాదు నీళ్ళలు కలర్ కలర్ అయిది
నా అదే
సరేలే మరి
ఆ సరే
ఉ